హలో
లెండి
వినిపిస్తుందా
హు అండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాం
తిన్నారా
ఆ తిన్నామండి మీరు
తిన్నం ఏం వండుకున్నారు ఈ రోజు
ఈరోజా మట్టనండి మటను రైసు
అవునా
హు అంటే మా ఇంట్లో కాదండి పా పక్కన ఫంక్షనంటే ఫంక్షన్ కేళ్ళామండి
అవునా ఏం ఫంక్షను
రెసెప్షనండి మ్యారేజైంది
ఒకే వాళ్ళు రిసెప్షన్ జేశారా
అవును మా అత్తగారి ఇంటి పక్కన ఉంటుందండి ఆ ఇల్లు
అవునా మామూలుగా పెళ్ళైతే నాన్వెజ్ కొన్ని రోజుల వరకు తినరు కదా
అంటే వాళ్ళు ఆ దేవడ్ని నమ్ముకున్నారండి వాళ్ళు మార్నింగ్ నుంచి మామూలు వేజే పెట్టారండి నైట్ చేశారండీ
ఒకే వాళ్ళేమైనా క్రిస్టయన్సా
అవునండి క్రిస్టియన్స్
ఆ ఆ ఒకే మన హిందువుల్లోయైతే ఒకే మన హిందువుల్ పెళ్లిలైతే ఇన్ని రోజులన్ని తిన్నారాన్మాట
అంటే పూజ సత్యనారాయణ పూజ జేసుకుంటారు కాబట్టి ఒక థర్టీన్ డేస్ తిట్టవండి ఆ ఫార్టీ డేస్ అండి ఫార్టీ వన్ డే
అవున్ అవునండి మీ సైడ్ ఎలా చేస్తారండీ. పెళ్లిళ్ ఉ అంటే కొందరు ఐదు రోజులు పెళ్లి అలా సేస్తారు కదా
ఆ ఫైవ్ డేస్ పెళ్లిలండి మై మా దాంట్లో
మీ సైట్ అలానే చేస్తారా
అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ లేదండి మా ఆయన తరపు నుంచి చేస్తారండి ఫైవ్ డేస్ మా మా పెళ్ళిలోయైతే మా ఆయన్ని ఐదు రోజులు పెళ్లి కొడుకుని చేసారండి
అవునా అంటే ఒక రోజు మెహేంది ఫంక్షన్ ఒక్కరోజు గాజుల ఫంక్షనో క్రొజ్ హల్ది అలా చేస్తారు కదా
అవును
అలా అడుగు తిన్న బావుంటుంది అలా చేస్తే అసలు
తమ్ములుకి రో ఫైవ్ డేస్ అట్టా చేస్తారండి ఒక్కొక్కరు ఒకొక్కరోజ్ చేస్తారండి
ఒకే అంటే ఆడపడుచు చేయాలా అదన్ని
ఆడపడుచులు అంటే వాళ్ళా పెండ్లి కొడుకు వాళ్ళ అత్త పెండ్లి కొడుకు వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మలు అందరూ చేసుకోవచ్చండి
అవునా
మీజ్ సైడేలా చేస్తారు
మా సైడు అంటే ఆ వాళ్లే చేయాలని లేదండి ఐదు రోజుల పెళ్లిళ్లు అంటే నార్మల్గా మేము చేసుకుంటాం గాజుల ఫంక్షన్ ఒక రోజు, మెహిందీ ఫంక్షన్ ఒక రోజు హల్ది ఒక రోజు పెళ్లి కూతురు ఒక రోజు పెళ్ళి ఒక రోజు ఇలా చేసుకుంటామండి ఫస్ట్ రోజు అయితే మాత్రం మేము మెహందీతో స్టార్ట్ చేస్తామండి
అవును
మెహందీ ఫంక్షన్ చేస్తాము మంచిగా నెక్స్ట్ గాజులు ఫంక్షన్ చేస్తామండి మీ అందరు ఆడపడుచులు అందరు వస్తారు అత్త వాళ్ళు అందరు వాళ్ళందరికీ మంచి అందరికి ఒక్కొక్క జత గాజులు ఇచ్చేసి, అందరం అక్కడే తొడుక్కుంటాం అండి గాజులు
మ్మ్ మెహ్ మెహంది ఫంక్షన్ లో సేమ్ కలర్ డ్రెస్ వేసుకుంటారా ఎల్లో కలరు
మాత్రము మెహందీకి నార్మల్ గా వేసుకుంటాం అండి హల్దీకి మాత్రం పెళ్లి కూతురు ఒకటేస్ కుంటే మేము వాళ్ళకి ఆపోజిట్గా వేసుకుంటాంమండి వాళ్ళు హైలైట్ అవ్వాలి కదా అలా హెల్ప్ చేస్తామండి ఇంకా పిల్లలకి మూడు ఫంక్షన్స్ అండి ఇంక పెళ్లి కూతురు పెళ్లి అంటే అంతా పెద్దవాళ్లే చూసుకుం
అవును
ఇలా ఇంకా క్రిస్టియన్స్ పెళ్లి చెప్పనక్కర్లేదండి వాళ్ళు చాలా సింపుల్ గా
చాల సింపుల్ కాస్లు హడావిడి గలీజు ఉండదు
మ్మ్ చెప్పలంటే హిందువులు పెళ్లి ముచ్చటగా ఉంటు
అవును బ్యాండు మేలంతో చాలా అసలు ఇంటికి కలచ్చ చూస్తుందండి ఫస్ట్ రోజే
అవును ఎవ్వరు పెళ్లి అంత బాగా జరపరండి మన హిందువులదే అంత ముచ్చటగా జరుగుతుంది. విందు భోజన కానీ
ఎన్ని ఐటమ్స్ పెడతారండి మన విందుకు భోజనంలో
అవును మనం ఎలా అంటే అవును లడ్డూల్ చేయిస్తాం ఇంట్లో బూందీలు గారెలు అరిస్ సల్ అన్నీ చేయిస్తామండి అంటే తీసుకెళ్ళడాని మనం వాళ్ళ ఇంటికి ఎళ్తాం కదా కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళింటి వెళ్తాం కదా అప్పుడన్నీ తీసుకొని ఎళ్తాము కానీ క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఎలా అంటే వాళ్ళకి నాన్ వెజ్ స్పెషల్ అనమాట
అవును పెళ్ళిలో కూడా చేస్తారండి
ఆ వాళ్ళకి ఎప్పుడూ అది ఉండాలి
ఆ ప్రతీదానికి చేస్తరు నా వెజ్
అవునవునండి ఉ అవును మనదెప్పుడు అంతా ఫుల్ స్వీట్ అనమాట
ఆ స్వీటే అండి లడ్డూ వంకాయ కూర పప్పు చారు
అవునవును
హ్మ్
ఇంకేంటండి విశేషాలు ఈ రోజు ఏం వండుకున్నారు మీరు అవును అక్కడికి వెళ్ళారని చెప్పారు క
అవును మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడేనండి
అవునా అంత అక్కడేనా ఈ రోజు మేము వచ్చి ఫ్రైడ్ రైస్ చేసు కున్నామండి
ఆ ఫ్రైడ్ రైస్ ఎలా చే స్తారండి మీరు
ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి మేము ఎక్కువగా వెజిటెబుల్స్ యాడ్ చేసుకుంటాం అండి వట్టి ఫ్రైడ్ రైస్ అంటే మ చాలా ఎక్కువయిపోతంది కదా బీన్సు క్యారెట్ ఆనియను చిల్లీసు ఇవన్నీ మంచి తరుక్కుంటామండి ఒక్కొక్కటిగా వేసి వేయించు కొని ఎగ్ యాడ్ చేసుకుంటాంండి ఇంకా మసాలా స ఏమి ఇవ అన్నమాట ఫస్ట్ కొంచెం కారం ఎగ్ ఏసేస్తాము సపరేట్ గా ఏమి వెయ్యం మళ్ళీ దాంట్లోకే కలిపేస్తాము ఇంకా నార్మల్గా కొంచెం ఫ్లేవర్ కోసము అందరూ ఎగ్ మసాలా మసాలా అన్ని వేస్తారు కానీ అవన్నీ నెయ్యి వెయ్యమండి కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి ఫ్లేవర్ కోసం అంతే
అవును బాగుంటుందా అలా
ఆ అలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయ ఫుల్ నాచురల్ గా ఉంటుంది పిల్లలకి ఇలానే అలవాటు చేయాలండి ఈ మసాల ఏసి చేస్తే వాళ్ళు దానికే అడిక్ట్ అవుతారు టేస్టీ టేస్టీ గా కావాలని అంట మంచిగా ఫాస్ట్ ఫుడ్ లా కావాలంటారు
కూరొండిన కూడా మీరు చెప్పారు కదా అలానే చేసి స్తానండి ప అల్వా అంటే వెజ్ వెజిటేబుల్స్ తయారు చేయను ఉ ఉల్ పైగా పచ్చిమిరపకాయి టమాటా ఎక్కువగా టమాటా ఎక్కువ యూస్ చేసి బాగా వ వేగిన టై వేసేసేసి అయో అయిపోతుందిం అక
అవును అవును అలానే చలా కొందరు ఎలా అంటే
చేయనండి ఇంకా
అవును కొందరలా అంటే ప దాంట్లోకి మసాలా యాడ్ చేసేస్తారు అసలు ఫుల్ ఫ్లేవర్ కోసము దానికి అడిక్ట్ అయిపోతారు అనమాట అది ఎంత అవునవును అది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది
కూడా అరగదంటా రండి ఇప్పుడు
అవునవున అండి ఇంకొకటి ఏంటంటే చిన్నగా తరిగి ఏసేయాలి వెజిటబుల్స్ అనే పిల్లలకి కనిపించవి అవి కనపడకుండా వేసేయాలి పెద్ద పెద్దగా తరిగి వేసే వాళ్ళు పక్కన పెట్టేస్తారు చిన్నగా వేస్తే వాళ్ళ అవి తీసేస్తారలా
ఇప్పుడు కొంతమంది ఉంది వెజిటేబుల్స్ కొంతమందికి నచ్చదు పిల్లలకి అలాం అలాంటప్పుడు చిన్నగా కట్ చేసేసేసి ఆ చేసేస్తే ఇష్టంగా తినేస్తారు పిల్లలు
అవునవును
మా ఇంట్లో అయితే ఒక ఒక పాప ఏమో బాగా తింటుంది వెజిటేబుల్స్ అబ్బాయి ఏమో తిండు పక్కన పెడతారండి వాడికి నచ్చినట్టు చిన్నగా చె కట్ చేసి చేసేస్తే తింటాడు
అవునండి ఇంకొకటి ఏంటంటే ఉం అలా తిన తినని పిల్లలు ఉంటారు కదండి క్యారెట్ ని చంపుగా నైస్ గా తరిగేయడము బీట్రూట్ నైస్ గా తరిగేయ కొంచెం ఆయిల్ వేసి అలా ఫ్రై చేసి ఇచ్చేయడము కొంచెం క్రిస్పీగా ఇలా అలవాటు చేయాలి పిల్ల పిల్లలకి
అవునండి
అప్పుడు వాళ్ళు బాగా తింటారు
అవును
ఉం ఇంకేంటయితే విశేషాలండి సమ్మర్ వచ్చేసింది పిల్లలకి సమ్మర్ హాలిడేస్
అవును
ఉం మీరు ఏమైనా ట్యూషన్ కి పంపిస్తారా లేదం టే ఇంట్లోనే మీరే కూర్చోెబెట్టుకొని
ఇంట్లోనే నేనే కూర్చో పెట్టుకుని చెప్తానండి పిల్లలకి ట్యూషన్ కంప్లీట్ లేదండి ఇక్కడ ఎవరు చెప్పట్లేదు
ఆహా
నేనే కూర్చోబెట్టుకుని చెప్పిస్తానండి మా ఇద్దరి పిల్లలకి
అవునా ఆ అయితే మంచిదిలేండి
ళు ఈవినింగ్ వస్తారు స్కూల్ నుంచి హోం వర్కే ఎక్కువ ఉంటుందండి వాళ్ళకి
ఆమ్ ఆ హోమ్వర్క్ కూర్ వర్క్ ఇస్తారండి జస్ట్ రాసుకొని వెళ్ళలిపోతారు దాని వల్ల పిల్లకి ఏమీ రాదు
ఏమి రాదు క్లాస్ వర్క్ ఆర్ హోమ్ వర్క్ ఇస్తారు క్లాస్ క్లాస్ లో జరిగి కింద హోమ్ వర్క్ ఇస్తారు ఊరికె రాసుకుంటారు వెళ్ళిపోతారు అంతే దాన్ని చదువుకుంటే రాయరు అవును
ఇంకేమీ రాదు జనరల్ టాపిక్స్ ఇవన్నీ మనమే నేర్పు చాలండి వాళ్ళు ఏం నేర్పించారు ఈ మధ్య టీచర్స్ కూడా అలానే అయిపోయారు వాళ్ళే లేజీ అయిపోతున్నారు
మనం ఇంట్లో చెప్పకపోతే పిల్లలకి అసలు ఏమి రావు
అవునండి అదైతే నిజం
గపిస్తున్నామా అబ్బాయి చెప్తాడమ్మా టీచర్ కూడా పడుకుంటుంద అమ్మా మాతో పాటు చెప్తాడు
అయ్యో చూడు ఎలా అయ్యిందో అసలు
ఆఫ్టర్ నూన్ దాక బాగా చెప్తారు తర్వాత పొడకున్టారు అంటా కాసేపు
మనమే చెప్పించుకొని చదివచ్చు తెలుసుకోవాలండి ఇంకేం చేయ్యలేం అనమాట రోజు ఒక గంట సేపు అవునవునండి రోజు ఒక గంట సేపు కూర్చోబెట్టుకొని ఏదో ఒకడ బుక్స్ పక్కన పడేసేయాలండి ఫస్ట్ జనరల్ టాపిక్స్ నేర్పించడము ఇలా మ్యాథ్స్ ముందు టే బుల్సు
పిల్లలు మ్యాథ్స్ బాగా చెప్తారండి మా పిల్లలు
ఆ అవే ఉండాలి ఫస్ట్ ఇప్పుడు
మ్యాథ్స్ ఇద్దరు ఇద్దరు పిల్లలు బాగా చేస్తారండి ఆ
అవునండి
ఇద్దరు పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తారండి
ఊమ్ మ్యాథ్స్ బానే కాలీ
ఫోర్టీన్ ఉ ఫిఫ్టీన్ టేబుల్ దాకా చెప్తాడండి మా అబ్బాయి
అవునా అయ్యో మంచి ఓకే ఫస్ట్ క్లాస్ కే ఫిఫ్టీన్ వరక్
ఆ చెప్తాడు నించోని చెప్పమంటే చెప్ తాడని
మంచిదైతే
అవును నేను చెప్పకపోయినా ఫోన్ తీసుకుని ఫోన్ లో పెట్టుకుని టేబుల్స్ రాసేస్ తడు చెప్తాడండి ఉమ్ అమ్మాయి ఏమో ఎల్ కే జి ను థర్డ్ ఆ త్రీ టేబుల్ దాకా చెప్తది ఫోర్ టేబుల్ నేర్చు కుంటుందండి
అవునా అయితే రోజుకు ఒక టేబుల్ నేర్పిచ్చినా చాలండి
అవును బా నేర్చుకుంటాను ఇంట్రెస్ట్ ఉంది బాయ్ అండి